హలో
మీరు విలేజ్లో ఉంటారా టౌన్లో ఉంట
మేము విలేజ్ లో ఉండే వాళ్ళం కానీ ఇప్పుడు టౌన్ లో ఉన్నాం మీరు
విలేజ్ ఇష్టమా టౌన్ ఇష్టమా
విలేజ్ ఏ ఇష్టం నాకి
అవునా మేము టౌన్లోనే ఉంటాం మరి మీ విలేజ్ అంటే ఎందుకు అంత ఇష్టం
విలేజ్ అంటే మనకి బంధువులు ఉంటారు పంటలు పెట్టుకోని హ్యాపీగా ఉండొచ్చు స్వచ్ఛమైన గాలి మంచి తిండి చేసుకొని తినొచ్చు ట్రాఫిక్ ఉండదు పొల్యూషన్ ఉండదు
అవునా అంటే మరి మీకు అన్ని అవైలబుల్ ఉంటాయా ఏమన్నా కొనుక్కోవాలన్నా అలా
ఈ దగ్గరలో ఉన్న టౌన్ లోకి వెళ్ళి కొనుక్కోవచ్చు కావాలంటె
హు
మీరు ఎక్కడ ఉంటారు టౌన్ లోనే ఉంటారా
టౌన్ లోనే పల్లెలో ఉంటారా టౌన్ లోనే ఉన్నాను అంటే మా మాకు వీలేజే ఇష్టం అంటే అది అది కొద్దిగా అంటే పల్లెటూరులో ఇంకా ఉండాలంటే పంట పెట్టుకొనే ఉండాలి కదా
అవును
అంటే పంట పెట్టినామ అంటే అది వస్తదా రాదా అ హండ్రెడ్ పర్సెంట్ ఉండదు గదా మనకు అది మన చేతిలో లేదు రావచ్చు రాకపోవచ్చు
ఊ
ందు పల్లెటూరులో మంచిగా ఉంటాది కదా మీరు ప్రయత్నించాలి. అలా చే అలా ప్రయత్నించినారు అంటే మా అమ్మ మా నాన్న వాళ్ళు ఒకసారి పంట పెట్టినారు అది ఏం జరిగిందంటే అన్నీ ఇవి తెలుసా మీకు గ్రౌండ్నట్స్ ఆ తెలుసు అవి పండ పెట్టి అన్నీ అంటే అవి పీకి అన్నీ అంటే వామ్ వేస్తారు కదా అలా అన్నీ చేయడం జరిగింది కానీ ఆ టైంలో వర్షం పడడం వల్ల అన్నీ చెడిపోయి ఇలా జరిగినాయి.
అందుకు అంటే వాళ్ళు ఆ అంటే మనము ఇంత కష్టపడి ఇంత చేసి లాస్ట్ దాకా అన్నీ చేసి లాస్ట్కి ఇలా జరిగి అంటే ఎంత కష్టం చేసినా ఆ టైం మనకు సహరించకాపోతే ఇంకా అవి వేస్టే కదా అలా అని చెప్పేసి పెట్టుబడి పెట్టుబడి వేస్ట్ అవుతది కష్టం వేస్ట్ అవుతది అంతా వేస్ట్
ఆ టై మీద అయిపోతది మరి అప్పులు అయిపోతాయి
ఉ అందుకని చెప్పేసి ఈ అదే టౌన్కి వెళ్ళి పని చేసుకుంటే మన కష్టం దగ్గ డబ్బులు వస్తాయి గదా అని చెప్పేసి ఆ టౌన్కి వెళ్ళి మామ్మూళ్ళు సెటిల్ అయినారు
మరి టౌన్ లో మంచిగా ఉంద ఉ
మన టౌన్లో మంచిగా ఎందుకంటే పొల్యూషన్ అనేది ఇంకా టౌన్లో ఉండేనే ఉంటది కానీ అన్ని అవలుగుల్లో ఉంటాయి గదా టౌన్ లో మనకి ఏం కావాలన్నా అక్కడ గ అంటే ఇంగ్ తప్పదు గదా ఒకటి కావాలంటే ఒకటి ఒకొదటి వదులుకోవాలి
అవును
ఉ ఆ అలవాటు అయినం అంటే చానా ఇయర్స్ అయ్యింది మేము టౌన్కు వచ్చి
ఉ కానీ పల్లెటూరు వాతావరణం కావచ్చు అన్నీ మంచిగా ఉంటాయి గదా
మంచిగా ఉంటాయి మాట్లాడడానికి మనుషులు మరి మీ బంధువు లేదైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు ఏం చేస్తారు టౌన్ లో ఉంటారు గదా మీరు అంటే ఇగ్మైట్ చేస్తే వెళ్ళాల్సిందే కదా అంటే ఇప్పుడు మళ్ళీ మనమైనా ఆ ఫంక్షన్స్ జరపాల్సి వస్తాది అప్పుడు ఇప్ ఇప్పుడు మనం వాళ్ళు ఇన్వైట్ చేసినప్పుడు మనం వెళ్తే మనం ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళు వస్తారు కాబట్టి ఇన్వైట్ చేస్తే ఖచ్చితంగా పోతారు టెన్ సిటీ నుంచి మీ ఊరికెళ్లే అటెండ్ అవుతారు వాళ్ళు పన్ చాన్స్ ఇప్పుడు కావాలంటే మాకు ఇంకా వన్ వీక్ అ ఎట్లఏక్స్ తీసుకొని అక్కడే ఉండి పల్లెటూరు వాతావరణం అంతా చూసి ఓ అవునా బంధువుల్ని కలిసినట్టు ఉంటది ఫంక్షన్ చూసుకున్నట్టు ఉంట అన్ని ఉంటాయని వెళ్తారు ఆ అన్ని చూసుకొని వస్తాం అప్పుడప్పుడు అలా లేదంటే ప్రతి ఫెస్టివల్ కి వెళ్ళి అక్కడే కొన్ కొద్ది రోజులు ఉండి
ఉ
ఆస్సాం మేము మేము ఫెస్టివల్స్ కెళ్లి అక్కడ కొద్ది రోజులు ఉండి వస్తారు
అది ఇక్కడ సిటీ లైఫ్ లో ట్రాఫిక్ లాంటివి ఎలా మేనేజ్ చేస్తారు
అంటే సిటీ అంటే ఇప్పుడు రోక రోడ్ ట్ సైడ్ ఉండింటే మనకు ఆ ట్రాఫిక్ ఇబ్బంది అనేది ఉంటది అంటే మేము రోడ్డు రోడ్ సైడ్ ఏం లేం అంటే మాదు కొద్దిగా ఆ టౌన్ అంటే టౌన్ కాకుండా కొద్ది వెనకాల అలా ఉంటది ఆ ఆ మాకేం మాక్ వి కొద్దిీగ పల్లెటూరు వాతావరణమే కనపడుతంటది అక్కడ టౌన్లో కూడా ఇంకేం మీ రిలేటివ్స్ గాని ఇక్కడ ఎవరన్న ఉన్నారా చుట్టుపక్కల అన్నట్టు బయటికి వెళ్లనీకి తోనే మేము తిరుగుతుంటాం అంటే ఇంకా పిల్లవాళ్ పిల్లోళ్లు అయితేనే సెట్ అవుతారు కదా
ఆ అవును
మా మా రిలేటివ్స్ అంతా మా కజిన్స్ వాళ్ళు ఉన్నారు కాబట్టి మాకు ఆ మా మాకు ఏంమ్ పల్లేదు ఊర్లో ఉన్నట్టు ఉంటది కొద్ది పొల్యూషన్ అంతే ఆ అది ఇంకా పల్లెటూరు సిటీ అంటేనే పొల్యూషన్ మామూలే ఇంకా ఆ కనీసం మీకి బంధువులయినా ఉన్నారు కదా చూడనికి మాట్లాన్నీకి అవును అవున్మరి పల్లెటూరు ఊర్లో అంటే చాలా బాం బాంటదంట అంటే కదా అంటే అందరు ఒకచే ఒకటె చోట చేరి మాట్లాడుకోడం
బ్రేక్ఫాస్ట్ చేసి పూజలు చేసుకొని అలా కాసేపు పని చేసుకొని మధ్యాహ్నం కాసేపు నిద్ర తీసుకొని సాయంకాలం అవగానే కాఫీ చేసుకొని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరు వీధుల్లో కూర్చొని మాట్లాడుకుంటాము
ఆ
సమావేశాలు పెద్ద పెద్ద వాళ్ళందరూ ఒక సమావే శ సమావేశాలు వేసుకుంటారు పిల్లలందరూ ఆడుకోవడం
ఆడుకోడం ఆ మీకీ మధ్య ఆ పెద్దలందరు టీవి సీరియల్స్ చూసుకోడం పెద్దల పిల్లలందరు చదువుకొని నైట్ కి తిని మంచిగా నిద్ర వోతారు మరి వాళ్ళు పని చేేసుకుంటారు పండగలు మంచిగచేసుకుంటారు అంటే డైలీ పని పని ఉంటందా పల్లెటూరులో అంటే కాదు పల్లెటూరులో డైలీ ప
ఏదో ఒకటి చెప్ పెట్టినప్పుడు మనం తొవ్వడం గాని నాటడం గాని వాటికి నీళ్ళేయడం గాని ఇల అన్నీ ఉంటాయి కదా అవన్నీ పంట ఉడుపుకోవడం పంట అమ్ముకోవడం లావా దేవీలు ఉ
అవును మరి ఇలా గొర్రెలు గానీ గేదెలు గానీ అలాంటివి ఏమన్న ఉన్నాయా
ఆ గొర్రెలు లేవు గాని గేదెలు ఉన్నాయి పాలమ్ముతాం వాటి
వాటి కా ఆహారం వేసి సాయంత్రం అవగానే వాటర్ ఏసి పాలు పిండాము డైరీ కమ్ముతామ్ మంత్లీ మంత్లీ ఇంత అని పే చేస్తారు వాళ్ళు పదివేల్ పార్టీకి గేట్ డి అదంతా పల్లెటూరులో బానే ఉంటదా ఆ మేమే బాయి కింద సొప్పా వేసుకోని, వాటర్ వేసుకుంటే అవి వస్తూ ఉంటే కట్ చేస్తుంటే, మరీ పెరుగుతూ ఉంటాయి కదా.
ఉ సీజన్ వైజ్ పంటలు పెడుతుంటాం. సంక్రాంతికి మరి ఉగాదికి
మొక్కజొన్నా వినాయక చవితి కి ఒక్కొక్క సీజన్ కి ఒక్కొక్క పంట వేసుకుంటూ ఉంటాను. మాకా టౌన్ లో అలాంటివి ఏమి ఉండవు
ను వేసవి రాంగానే
పనికి వెళ్ళడం రావడం అం
మీకు అలాంటివి ఏమి ఉండవు మాకే ఉంటాయి ఎక్కువ
అవును మరి వేసవి రాగానే అందరూ బయట పడుకుంటరు కదా అవున
హ్మ్ ఇలా చాలా ఉం పల్లెటూర్లా మీకేముంటాయి వెళ్తారు వస్తరు తింటరు పండుకుంటరు
మాకు అంటే పల్లెటూరు అంటే ఇప్పుడు మీరందరూ ఒకటే చేరి మాట్లాడుకోవడం గాని, అలాంటివి ఉంటాయి. మాకు ఏమంటే, ఎవరు పని వాళ్ళు చూసుకుంటాంటరు ఆ పక్క పక్కన ఇంటోళ్ళ గురించిఈ పక్క తెల్లి ఈ పక్కన వాళ్ళకి తెలుదు ఆ అలా అలా ఉంటది
పల్లెటూరులో కూడా చాడం జరుగుతాయి కదా. ఒక్కొక్కరి గురించి ఒక్కొటి జరుగుతాయి. గొడవలు అవుతాయి.
ఆ అంటే ఈ మధ్య అయిపోయినాయి అర్జనాలు ఒకరిది ఏదన్నా తెలిస్తే ఇంకా అంతా తెలుసుకోవాలా అన్న తెలిసిపోవాలన్నట్టు
మరి టౌన్ లైఫ్
మంచిగా చెప్పు లేదు అంటే నేన్ నేను ఇప్పుడు నీ ద్వారా తెలుసుకున్నా పల్లెటూరు గురించి మీరు చెప్పేదాన్ని బట్టి ఆ ఖచ్చితంగా మీరు చెప్పినారు కాబట్టి వెళ్ళి ఉండల్స్ ఉండాలనిపిస్తుంది మాకు ఖచ్చితంగా ఇంకొన్ని డేస్ నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా వెళ్ళి మా ఊరిలో ఉండి పల్లె టూరు వాతావరణం చూసి వస్తాం. మరి మీరె ఎప్పుడన్న టౌన్ లో అన్నం తిన్నారా బ్రౌన్లో మరి స్టేట్ ఫ్రూట్స్ ఉంటాయి కదా అవి మీకేమన్నా ఎక్కడన్నా ఫేవరెట్ ప్లేస్ అలా ఏమన్నా అనిపించిందా వెళ్ళి వెళ్ళి తిన్నారా మీరు ఎప్పుడన్నా మీ ఫేవరేట్ హా మీ ఫేవరేట్ ఫుడ్ ఏది అంటే అప్పుడు తిన్నారు కదా మీకు ఏది అనిపించింది అంటే నేను ఊ కి వెళ్ళినప్పుడల్లా తినాలి అన్నట్టు
అయితంది
చికెన్ లాలీపంప్ అండ్ పనీ పూరి అవునా ఆ నాకు మా మాక అంటే నా మామూలు పిజ్జా అంటే ఇష్టం లేదు. ఆ డీమార్ట్ దగ్గర బాగుంటుందని మా కజిన్స్ తీసుకెళ్ళారు ఇంక అక్కడ ఒకసారి తిన్నానుప్పటి నుంచి నాకు తినాలి తినాలి అనిపిస్తుంది అదే నా ఫేవరెట్ అంటే అక్కడ తిన్నప్పటి నుంచి అప్పటికైతే నేను తినను పిజ్జా అంతకు ముందు హా అవును
మ్మ్
సరే అండి బాయ్
ఉ బాయ్